హలో
ఆ తిన్నవ్
ఆ తిన్న తిన్న నువు తిన్నవ?
ఏ మ్ తిన్న ఏం తిన్న
చికెన్ రైస్
చికెన్ రైస్
అహ వైట్ రైస్ చికెన్
ఆహ ఇంగెం పెట్లేదా
ఆహ ఇంగెం పెట్లే
ఏం చేసినవు అన్నం చికెన్ సేమ్ నేంగనే అంతే
ఐస్ ఏం చేసినవ్ కాలేజ్ నుంచి వచ్చినప్పటి నుంచి
వచ్చినప్పటి నుంచి వచ్చినంక కొద్దిసేపు పడుకున్నా కొద్దిసేపు ఫోన్ చూసిన టైం అయిపోయింది తిన్నా వచ్చినా
నైస్
నువ్వేం చేసినవ్
నేను వచ్చినప్పటి నుంచి ఫోన్ చూసిన పడుకున్నా లేచి ఫేస్ వాష్ చేసుకొని తిని
ఉమ్ ఉహు ఏమ్ మా పాప అంత సడన్ గా ఇంటికి పోయింది
ఏమో తెలిదు నా గూడ సేమ్ డౌటా అమీర్ గూడా ఐ డోంట్ నో
ఉహు
కద్ ఎందుకు అందరికీ వస్తాంది ఆ డౌట్ నాకు రాలేదే
నాకేం తెలుసు
అందుకే అ పిల్ల నాకు కాదు ఫ్రెండు మీకం ఒకరు నమ్మరు
చాల్
ఆహా యాక్చుల్లీ నిన్న లెటర్ రాసింది ఈవినింగ్ వచ్చేటప్పుడు లెటర్ రాస్తుంది చూసా
ఉహు
వైరే ఆ వైరే లెటర్ రైటింగ్ అంటే గోయింగ్ టు హోమ్ రే అన్నది
ఆ
వెన్ అన్నా బై టుమారో ఆఫ్టర్నూన్ అనది వాళ్ళు కలుసుకోవడానికి రీజన్ నేనే తెలుసా
అ హలో ఇని పిచ్చట్ల ఏం చేస్తున్నవు
హలో బట్స్ కనెక్ట్ చేసుకున్నా హలో
ఓకే ఓకే
ఇప్పుడు వినబడుదందా ఆ ఏంటంటే
హలో
హలో హలో హలో హలో మిడిల్ పర్సన్ రెస్యూమ్ వచ్చి గ్రూప్ లో పెట్టిందంట వాళ్ళ ముగ్గురు ఉన్నారు గ్రూప్ లో ఇలా రెస్యూమ్ రెడీ చేస్తున్నా అని
ఉ
ఎడిట్ చేస్తావ ఎడిట్ చేస్తావని అడిగాను న్నావు అది నాకు కూడా షేర్ చెయ్యి
హ
ఆ ఎవరిది ఎడిట్ చేస్తాన్నవో ఆ ఫైల్ నాకు కూడా షేర్ చెయ్యి అని చెప్ప అంటే అ పర్మిషన్ కావాలేమో అంటే ఎవరి పర్మిషన్ అన్న రెస్యూమ్ వాళ్ళకి ఈ బెంచ్లో మిడిల్ పర్సన్ సినిమా అని అంటే నేను ఆ పిల్లని పిల్చి ను రమ్య దగ్గర చేసుకు షేర్ చెప్పిచ్చుకుంటా నాకు పర్మిషన్ కావాలి అన్న ఎందుకు పర్మిషన్ అన్నింది అన్నమాట అంటే ఏమి పర్మిషన్ కావాలని చెప్ ఎందుకు నీ ఫ్రండే అన్నా ఓవర్ యాక్షన్ ఎక్కువైంది వాన్ని అని ఆపిల్ల అన్నింది ఆ రమ్య ఉండుకొని నీకి ఈ మధ్య ఇగో ఎక్కువై వాణి నన్ను అన్నింది అన్నమాట మధ్యలో నేన్ బకరాని అయిపోయిన వాళ్లిదరిని కలిపింది నేన్
అసలు ఎందుకు గొడవ పన్నారంటా వాళ్ళు అహ్ హలో హలో
ఓ బడ్స్ కనెక్ట్ చేసుకుంటే లాంగ్ డిస్టెన్స్ వినిపిచట్లేదు దీంట్లో
మళ్లి మాట్లాడు
ఫోన్ లో ఛార్జింగ్ లేదు సర్లే చెప్పు చెప్పు
ఎం చెప్పను ఆ
కలిసిపోయారు వాళ్లు కలిసిపోవడానికి రీసన్ నేనే
ఉమ్ నువ్ ఫోన్ ఎక్కడ పెట్టినావు
ఛార్జింగ్ పెట్టి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎంసేపని నిలబడుకొని ఉంటా చెప్పు
ఉమ్
హలో
ఉమ్ అసలు ఎందుకు గొడవ అయిందట వాళ్ళ ఇద్దరికి
మే తెలిదు మే నేను ఒకసారేమో అడిగిన మీరు రెండు మూడ్ స సార్లేమో అడిగినావంట
ఉమ్
చెప్లేదంట నాకైతే ఏం చెప్పిందంటే ఫైనల్గ డైలాగ్ నేనేమి చెప్లేను నాక్ ఏమి అడగొద్దండి అందర్ నన్నే ఎందుకు అడుగుతారు ఆ పర్సన్ని కూడా అడగొచ్చు కదా
ఉమ్
నా ఆ పర్సన్ని అడిగినాకా ఆ పర్సన్ కూడా సేమ్ సేమ్ డైలాగ్ గొడ్తే మే ఏడిక్ పోవాలె
ఉహ్
మ్ అంతే ఉండ
ఇంక
కని అక్కడ గొడవ గొడవ ఎం జరిగిందో పక్కన పెడ్తే ఆఫ్టర్ ఆల్ గొడవ ఇగ్నోర్ చూపించింది సాయి నే ఇందాక చూపించింది సాయి నే ఈ పిల్లెం చూపిలా
ఏం చూపించావ్ మరీ
సరే మ్ ఇక ఎక్కడైనా ఇలా వెయిట్ చేయడం నా వాళ్ళ వెయిట్ చేయకుండా వస్తే ఇక్కడేంటి క్లాసు వెయిట్ చేసిన చందన రాలేదు. సాయి ఉండొద్దు అన్ ఒచ్చి ఉంటే ఆ రోజు నిజంగా నందిని చాలా ఫిల్ అయింది.
మ్
అప్పుడు ఒక మనిషిలా ఆలోచిస్తే
అవును ఏంది త్రివేణి వాళ్ళు ఏందో చెప్తా అన్నార్ నీకీ
అ
త్రివేణి వాళ్ళేమో చెప్తాన్నార్ గదా
ఎప్పుడు?
ఆ క్లాస్లో
క్లాస్లో నేన్ మే వల్లెప్పుడో ఎప్పుడు ఏదో ఒకటి చెప్తానే ఉన్నరు. ఏం చెప్పలా ఏమైందటే మ్ మీరు ముందల్ నుంచా
మ్ వాళ్ళ గురించి ఏదో మాట్లాడ్ చెప్తా ఉన్నార్ కదా
ఏ వాళ్ళ గురించ్ ఏం లా ఫ్యాను చూపిచినాం కదా
ఆహా!
మ్ నీకు చూపిచ్చు అని వాళ్ళు మ్
సుమక్క.
మాట్లాడం ఇప్పుడ్ ఎవరికి నచ్చట్లేదు వైషూ ఈ రోజు నడుచుకొన్ వస్ స్తంటే అమీర్ కూడా అదే అన్నాడు.
ఏమని?
లేరు డల్గ ఉంటే ఆ పశ్చాతాప్ పడ్తానేమో నువ్వు మాట్లాడి మీ అందరు మాట్లాడ్తే మా ముల్గ ఉంటుందేమో అన్
నేన్ కూడ అట్లనే అన్కొన్ మాట్లాడ్నాన్ తెల్సా నాక్ కూడా తెలీదు కదా ఇట్లా అని
నేన్ గుడా అదే అనుకున్నా అంటే ఈ విషయం ఈ విషయం తెల్స్ మరొచ్చే లోపే ఆ పిల్ల పక్కన్ కూర్చుంటంటే నాక్ నచ్చట్లేదు గానీ ఏమి ఈ విషయం విష్ణుని చెప్పినవా లేదో తెలియదు వాడి మీద ఫీలింగ్ ఇదే అయింది ఈ మధ్య వాడు నీకేం చెప్పట్లేదు కాబట్టి చెప్పున్నాడు. మ్ నేన్ చెప్తానే ఉన్న మీర్ అలా నిల్చోన్ నిల్చోడం నాక్ నచ్చట్లేద్ అన్ నాక్ గుడ ఇష్టం లేదు. లు ఇన్ని రోజులు దానికి రకరకాలుగా
ఆ అనుకుంటారు ఎందుక్
ఆ అన్నా అంటే దానికి ఏం అన్నాడంటే రకరకాలుగా అనుకోడానికి నువ్వేం అన్నా వదిలేసిన్ తర్వాత ఉదయ్ నేను తగులుకోలేదు కదా రకరకాలుగా అనుకునేకి
మ్
ఏంది మీరు అట్లా మాట్లాడతామంటే అనుకుంటే అట్లే అనుకుంటారు వాళ్లు ఏమో నాకైతే నచ్చలేదు కాదు వైషూ యాక్టుల్ల్య్ మళ్ళ ప్రెగ్నెన్సీ గురించి తెల్సా
ఏంటీ?
ఎన్నో ప్రెగ్నెన్సి
ఆ అలాంటివన్నీ మాట్లాడొద్దు అని దిస్ ఇజ్ దీంట్లో మాట్లాడకు అట్లాంటియి
ముందుగానే చెప్పాలి తనతో మాట్లాడొద్దని
నీకెవరు జెప్పినారు సర్లే నీకెవరు జెప్పినారు
మా బెంచీర్లు మా బెంచీర్లు ఎవరు చెప్పినారు అని అడుగు డైరెక్ట్ గా సారొళ్ళు మేడమొళ్ళు స్టాఫ్ స్టాఫ్ తెల్సు స్టాఫ్ స్టాఫ్క్ దెల్సు ఇంక్లూడింగ్ హెచ్ఓడి దట్టు మ్యాటర్ లీక్ జేసింది దివ్య
వావ్ వు అట్లేట్ల తెల్సు ఫ్యాకల్టీకి
ఈ పిలక్ మీ చెప్పింది అంతా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏమేం జెశినారు ఇపుడు ఉన్నారు అంత
హు
రాత్రి చాలాసేపు ఇదే డిస్కస్ చేశినాము ఆ మీ వాళ్ళతో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ ఆడ తన బెంచ్ లో కూర్చోడం కూడా ఇష్టం లేదన్నట్టు చెప్నార్
హుం
నేనొకటే కూర్చోలేను కదా అంటే ముందు ఎంత మీంద అన్నా అద్దే తినొచ్చు గదా అన్నారు నేన్ వస్తుంటే రేపు ఎక్సక్ట్ రా ఎక్సమ్ కు
హ్మ్
ఎక్సెట్రా ఎక్సెట్రా థెయ్ అరే ఫినిషింగు అందర్కి తెన్సు టో మీన్స్ ఈరోజు నిన్న కళ్యాణ్ వాలక్ దెల్సిందే ఆలా కళ్యాణ్ కి సిఆర్ జస్ట్ నాట్ సిఆర్ అరుణ చాలా లావైపేయింది గదా అంటే ప్రెగ్నెంట్ అయ్యి అభాషన్ జెస్కుంటే ఇగైతరానట్టు కానీ ఏమి మ్యాటర్ జెప్పలేదు జస్ట్ ఆ పిల్లోడు ముందే లావైంది గదా
ఎవరు ఆన్సర్ జెప్పిందిదెవరు ఎవరూ సీయరా
సీఆర్
వావ్ ఉహు
ఈ రోజు మార్నింగ్ ది కళ్యాణం రేకె కంగ్రాచ్చులేషన్స్ బ్రో అని చెప్పినడంట కంగ్రాచులేషన్స్ ఎందుకంటే అరుణ
ఉ
అంటే ఎందుకు రా కంగ్రాచులేషన్ ఎందుకు కంగ్రాచులేషన్స్ అని అడిగినాండంట ఊర్కే చెప్పాలనిపిచింది బ్రో అని అన్నాడంట
ఆ
అందుకు నేందిన్నా అమినికి
హు
ఎంట లేకపోతరు స్వామి ఆమెంద బతుకలు అదే గుట్టుగా బతుకుంటున్నారు వాళ్ళు బత్తుకొని
హుమ్
ఇంట్లో నాకు విష్ణు కి ఏం సంబంధించింది లేదు వాడు కూడా ఏం మ్యాటర్ జెప్పట్లేదు జస్ట్ పొయ్ అడిగితే సిఆర్ అన్నాడంటే ఏమన్నా పనా సిఆర్ తెలియకుండుంటే అంటే ఆ మాట అనేవాడు కాదు కదా అ
అయితే మొత్తం క్లాస్ అందరికి లాస్ట్ లో నాకు తెలిసింది నా లాస్ట్ లో నాకు తెలిసింది
నాకు అరుణ ఇంటికి పోయింది అన్నప్పుడు గాని ఇది జూబ్లీ అయిపోయిన తర్వాత రాలేదు ఐడి కార్డు వచ్చింది ఇంటర్ దేనా ఫస్ట్ డేనే ఆన్ ప్రిపేర్ చేయమని చెప్పినారు
ఆగు ఇంకోసారి చేస్తా
ఉమ్ సరే